అవునండి
బాగున్నారా
హా బాగున్నామండి మీరు
హా బాగున్నామండి
ఉమ్ ఏం చేస్తున్నారండీ
ఏం చేయలేదండి అది ఆ పీజిలోనే ఉన్నామా మార్నింగ్ నుంచి అలా ఏమన్నా పాని పూరి తినేసి ఏం చేద్దాం ఆలోచిస్తా కూర్చున్నా
ఆహా ఆ
ఉమ్ మీరేం చేస్తున్నారు
మేమ్ ఊర్కే ఉన్నాం
ఉమ్ వర్షాలు బాగా పడుతున్నాయ్ ఆవ్
మీ కుడా పడుతుందా అండి వర్షం
లేదండి మాడమంతా మూసుకొని ఉంది అన్మాట బగ్ గాలి ఎక్కువ వీస్తుంది ఇస్తుంది తెల్లమాడమంటారు చూడండి
ఉమ్ ఊ
అలా తెల్ తెల్లమాడం వచ్చింది వర్షం బాగ్ పడేటట్లుంది
ఇప్పుడు ఇక్కడ గాలి వాన పడుతుంది కొద్దిసేపు వాన వడితే కొద్దిసేపు గాలోస్తాంది
మార్నింగ్ అంతా ఎండుందర్ మా మార్నింగ్ ఒక ఫోర్ వరకు ఎండా ఉండే ఇం ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది అన్మాట గాలి విచాడం మాడ మూసుకోడం మాకి గూడా అలాగే ఉంది ఇక్కడ ఏమంటే బయట అక్క నుంచి లొపలి వర్షం పడితే బయటకి రడం చాలా కష్టం అక్కడ నుంచి రావాలన్నా కూడా చాలా కష్టం అప్రల్లో తీసుకొనెళ్లాలి బయటికెళ్లేటప్పుడు
ఉమ్ ఇంకా ఇంకా వర్షాలు అంతే అమ్రాళ్ళ మెయింటైన్ చేయాలి
ఇన్స్టాంగా తీసుకుందాం మనుకున్నామా బ్లింకిట్లో ఓపెన్ చేద్దాం చూద్దాం అనుకు కుంటే ఏదేదో టూ సిక్స్టీ టూ ఎమిటీ చూపిచ్చిందండి అంబ్రోలాస్ అన్ని బయట వంద రూపాయలక్ షాప్ లో దొరుగుతాయి మనకి బయటకెళ్ళలేదా ఇప్పుడు
ఎల్లలేదండి ఉహు
ఎన్ ఎన్ నైట్ కి వంట ఎలాగండి అంటే మీ అమ్మగారు ట్రిప్ కెళ్ళారన్నారు కదా మీరే ప్రిపేర్ చేసుకుంటారా
ఇంకదే నైట్కి సరిపోతుంది కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అండి ఊ
ఇంకకేంటండి
ఇంకేంటండి దండి నార్మలే ఆ మీకు మూవీస్ బాచూ తారా ఏమన్నా మూవీస్ గానీ
ఊ చూసానండి
ఒక్కే
లైక్ అడ్వెంచర్ మూవీస్ కాన్ అడ్వెంచర్ మూవీస్ కానీ లేకపోతే కార్ సుబానీ కార్స్ ఎక్కువ జూస్తానండి కార్స్ ఏ బైక్సంటే ఎక్కువ చూస్తాము టాడే ఎమ్నా ఇంట్రెస్టింగ్ ఉన్నా గాని లైక్ స్పేస్ గురించి గానీ ఆ ఇంకా మూన్ గురించి గానీ మూన్ ఫాల్ అనే ఒక మూవీ బలే ఉందండి చూడండి ఒక్సారి
ఏమూవీ అండి
మూన్ ఫాల్ అని ది మూన్ హ్మ్మ్
హ్మ్మ్ తెలుగేనా
ఆ ఉందండి తెలుగులో కూడా ఉంది ఇంగ్లీష్ కు యాక్చవెల్ మీనింగ్ మ్ బాగుండు
అంటే మీకు అడ్వెంచర్ ముూవీస్ తర్వాత కా '----' ఇలాంటివైతే ఇష్టమంటున్నారు
ఆ లైక్ ఏమనా ప్స్ ఏనా కొత్త థింగ్స్ న్యూ థింగ్స్ ఉంటాయి కదా స్పేస్ స్పేషిప్స్ అన్నీ పైనకు పొయి రెడీ జే రెడీ జేస్తారు కొంతమంది తిరిగి వస్ సరూ అట్లా
మ్ మీకి దీన్ల మింద నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకుంటా ఆ మీ మీరు చెప్తుంటే అర్థంమవుతుంది కార్స్ కానీ బైక్స్ కానీ మీరు చెప్పారు గదా
చూస్ ఆ మీరు కారు చూపిస్తానే నేను వెంటనే చెప్పేయగలను అంటే ఆళ్ళ ఇష్ ఇష్టం వచ్చేసిందండి అంతే మ్ కా ఏదన్న కార్ జూసినానంటే ఆ మోడల్ అది చెప్పేస్తాను ఏ కంపెనీ చూడంగానే జస్ట్ చూడంగానే సైడ్ నించి గాని ఫ్రంట్ నుంచి గాని బ్యాక్ సైడ్ నుంచి గాని చూడుకోకుండా ఒకసారి ఫోటో చూపించి ఇది మోడల్ ఏది అని చెప్తే చెప్పేస్తా ఈ మోడల్
ఊ ఇక్కడ మన ఇండియాలో కాదు కానీ ఇలా ఇలాంటి టాలెంట్ కి గూడా మనకి ఫారిన్ నించి ఫా ఫారెన్ లో దీన్ల మీద సపరేట్ కోర్సెస్ ఉంటాయి గదా
ఉంటాయండి బిఎండబ్ల్యూ
ఇది బైక్స్ కార్స్ నేర్చు కొడము
ఉమ్ అంటే ఉంటాయంండి అంటే ఇంట్రెస్ట్ ఉండాల్ల దాని మీద
ఉ మ్
లైక్ ట్యూన్ జేయొచ్చు ఇంజన్ ఇప్పుడు నార్మల్ గా కంపెనీ ఇంత పవర్ అని చ్చుంటాడు ఇంత స్పీడ్ అనే దాన్ని అప్గ్రేడ్ చేసి స్పీడ్ పెంచచ్చు మ్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా థింగ్స్ అని పె చ్చు మనకు లుక్స్ కావాలన్నా స్పీడ్ పోవాలన్న ఎగ్జాస్ట్ చేంజ్ చేయచ్చు అంటే లీగల్ గా రోడ్ మీద నాట్ ఎలిజిబుల్ అనమాట సైలెన్సర్స్ ఇవన్నీ రేస్ ట్రాక్స్ లో ఇవన్నీ యూస్ చేయొచ్చు కోవచ్చు ఇప్పుడు పబ్లిక్ రోడ్స్ లో సౌండ్ చేసుకుంటా సైలెన్సర్లు చేంజ్ చేసి అల్లర్లు చేస్తుంటారు కొంతమంది హూ అన్ని రోడ్ లీగల్ కాదు
మనకి జాబ్స్ అవే కాక కో కో ఉన్నాం ఇలాంటి ఇంట్రెస్ట్ మీరు కూడా ఏమన్నా ఏమన్నా వస్తే అవి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న చోటు వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళకున్న ఫీల్డ్ ఫస్ట్ ఫీల్డ్ వెళ్ళిపోవచ్చు కానీ మన ఇండియాలో ఓన్లీ స్టడీస్ జాబ్స్ స్టడీస్ జాబ్స్
అంతే అండి అంటే ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ గ ఎట్లా అలవాటు అయిపోయింద అంటే ఇదే జాబ్ సాఫ్ట్‌వేర్ అని చెప్పి సాఫ్ట్‌వేర్ మా పిల్లోడు సాఫ్ట్‌వేరు ఆ లేదా మా కూతురు సాఫ్ట్వేర్ ఇట్లా చెప్తారు ఇట్లా దీనికి ఎట్లుంటదంటే దీనికి వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఓకే అందులో ఫారిన్ లో అట్లా కాదండి అన్ని దానిలకి ప్రిఫర్ ఇస్తారు సాఫ్ట్వేర్ ఒకటే కాదు నీకేం కావాలంది అ ఓన్ ఫ్రీడమ్ ఉంటది పిల్లలకి ఫ్రీడమ్
వాళ్ళకి స్పోర్ట్స్ సైడ్ కూడా ఎక్కువ వెళ్ళిపోతారు స్పోర్ట్స్ సైడ్ కానీ ఇలా మీరు చెప్పారు చూడండి కార్స్ అవన్నీ తానల్ సైడ్ స్పేస్
హ్మ్ లైక్ అలాన్ మస్క్ చూడండి అసలు ఎట్లా ఇప్పుడు వరల్డ్ టాప్ రిచెస్ట్ వన్ అయిపోయినాడు
ఆ ఎవరండి నన్న నాకు తెలీదు ఆహా అంటే అంటే పేరు తెరిసండదు ఎమన్నా చేసింటే తెలిసింద చెప్తే గుట్టుకోస వీళ్ళ అని అనిపిస్తాది
టెస్లా కంపెనీ ఓనర్
ఓ ఆహా అవునవునవును అవును అంటే చెప్పా కదా అండి పేరు గుర్తుండదు నాకి ఓ వీళ్ళు ఇది వర్క్ చేస్తారు అంటే ఓ ఇప్పుడు గుర్తుకొస్తాది
ఎల్లాన్ మస్క్ కు సొంతంగా స్పేస్ స్పేస్ లోకి రాకెట్స్ పంపిస్తానుడు కదండి
అవునవును
ఆ సొంతంగా స్పేసిక్స్ అని ఒకటి పెట్టేసి బాగా సంపాదిస్తున్నాడు బాగా అంటే ఇన్నోవేటివ్ గ ఉన్నడు బాగా
కేక్ చేస్తే ఏం స్పెషల్ ఉంటంది ఇగ ఏదైనా డిప్రెంట్ గా ఉంటేనే మనకి ఇ ప్రాఫిట్
అంటే లైక్ అతని వల్లే సగం దెబ్బ లైక్ ఏ డవలప్మెంట్ గానీ ఆ ఈ ఏ వచ్చినప్పుటి నుంచి ప్ చాల దెబ్బ పడింది మాన్యువల్ చేసే వర్క్ కూడా ఆటోమేషన్ అయిపోయింది
ఆహ్
ఆ చాలా ఇబ్బంది పడిపోతున్నాం అ
వంట చేసే దానికి కూడా అదే యూజ్ చేస్తున్నాము ప్లస్ మనకి ఏమన్నా కావాలన్నా గుడా అన్ని
ఇప్పుడు హోటల్స్ లోస్ సర్వ్ చేసస్ రోబోటిక్ సెరోబోట్స్ పెట్టుకున్నారు
అవును అవునండి విన్నాను ఆ విషయం ఎయిర్పోర్ట్స్ లో కూడా ఏప్పుడు అవే ఉన్నాయి ఎయిర్ పోర్ట్స్ లో కూడా
చెత్తను కేకి అ ఆలరీ రోబోట్స్ వచ్చినాయి ఆటోమటిక్ యి ఇట్ లో పెట్టేస్తే ఐ ప్యాయా మొత్తం అదే క్యలిక్ లేట్ చేసుకొని రూమ్ని అదేఏ
తప
లైక్ ఈ నీళ్లు పోసి కడగసంలో కానీ లేదు కొన్ని వాటర్ల పోస్తనే ఆటోమేటిక్గా అదంతాగాదై
మరి ఇంత ముందు చెప్పినట్లు అంత వెనకి వెళ్ళిపోతుంది అనమాట ఫార్నింగ్ సైడ్ కి అలాగ వెళ్ళిపోల్సి వస్తుంది మనుషులో
ఫ్యూచర్ లో అదే ఏ అయిపోతుందేమో అనిపిస్తుందండి
అయ్యో మనకు ఓన్గా స్థలం ఉంటే మనమే చెక్ కోచండి ఏయ్ నౌకరిమె చిన్న పని చేయాలంటే వాళ్ళు పెట్టుకోరు మీరన్నట్లు ఎ ఐ యూస్ చేస్తారు మనకిది ఓన్గా ఉంటే అప్పుడు మనం
ఇప్పుడు ఇప్పుడేమైతుంది అంటే అంటే జాబ్ ఆహా ఆహా ఇప్పుడు అవి కూడా ట్రాక్టర్స్ ఏమైతున్నాయంటే అవే నట్లుఏసేవి వస్తున్నాయి
హా ఆ ఆ
అంటే మొలకలు పెట్టడం గాని ఆ మొలకలు పెట్టడం గాని లేకపోతే విత్తనాలు ఏయడం గానీ ఇంతకు ముందు చేతి ఇత్తే వారు
ఊ
అంటే చేత్తో భూమిలో ఇత్తనం బెట్టేసి
నాటే వాళ్ళు హ ఉ ఇప్పుడు అధిగాద్ లేదని ఏ వచ్చేసి
ఊ
అంతే అండి ఇంగ మనము ఏమంటారు ఓన్గా ఏదైనా టాలెంట్ ఉంటేనే ఇంకా ఏదైనా వెళ్ళిపోగలం లేదు ఒకరి కింద చేయాలి అనుకుంటే ఇంక మనం చేయలేం అన్నమాట లైఫ్ ఇంగ అది అది రాదు ఓన్ సెల్ఫ్ టాలెంట్ ఉండాలి
ఓకే ఓకే బాయ్
బాయ్ అండి బాయ్
హా సత స